హాయ్ బాగున్నా మీ బాగున్నా నరం
ఉ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు
ఉమ్ సూపర్గా జరుపుకున్నాము చుట్టలోచ్చారు.
ఏమేం చేస్తారు ఉగాదికి స్పెషల్
ఉగాదికి బొబ్బట్లు ఇంకా పూరీలు చికెను గ్యారెలు చేసాము. బొబ్బట్లు పూరి పిండి కలిపి బెల్లం శనగపప్పు అది వాటిని రడి చేసుకొని హ్మ్ పూరి పిండితో చపాతి లా చేసి దాంట్లో మ్మ్ బెల్లం ఉన్న శనపప్పు కలిపింది ఆ ఐరన్ ఉంది. దాంట్లో ఏసుకొని బొబ్బట్లా తయారు చేసుకొని ఒక పెన్నం మీద ఆయిల్ వేసి బొబ్బట్లను గాల్చుకున్నాం అక్క ఉగాది పచ్చడి చేశా మామిడి మామిడికా మాడికాయ తీసుకొని మాడికాయ తీసుకొని ఉగాది పచ్చడి చేసాను ఇంకా గ్యారెలు చేసాము బొబ్బయి పప్పు తోటి కొంచెం పెసరపప్పు ఏసి గ్యారెలు చేసా మీరేం చేశారు
మేమా మా ఇంగ లేసి కల్లాప్ చల్లి ముగ్గులు పెట్ట్ కొని ఇల్లుతుడ్చ్ ఇల్లుఊడ్చి ఇల్లుతుడ్చుకొని మ్మ్ మావిడాకు తెచ్చి దర్వాజకి తోరణాలు కట్టి తలంటు పోస్కొని తలంటు చేసి మామిడాకు తెచ్చి, తోరణాలు కట్టి పచ్చడి చేసి, పప్పు ఉడకబెట్టి, పిండి పిసికి బచ్చాలు లెక్క చేసి, దేవుడికాడ పెట్టి, కొబ్బరికాయ కొట్టి వచ్చి కంప్లీట్ అయినంకా అందరికి పచ్చడా వ్ నూ బచ్చాలు వచ్చిన చుట్టాల వాళ్ళ అందరికి పెట్టడం అట్ల చేశా. మీకాడ అక్కడ వెండా వె వేరేలా ఉంద్
అమ్మో ఈ ఎండ మామూలుగా లేదు. మామూలు ఎండ కొట్టట్లేదు. అందులో మాకు కొంచ్ సొంత పిలగాలు, బర్లు, కోడి పిల్లలు. మా వారు పొద్దున్నే కాంట్రాక్ట్ వర్క్ కెల్ల్ పోతాడు
ఊ హ్మ్
ఇంగ నా పని చూసుకొని మార్నింగ్ ఏ లేసి పాల్ తీసి బర్ల అక్కడ క్లీన్ చేసి పాలు వాడుకా లో టెన్ మెంబర్స్ వస్తారు వాళ్ళందరికీ పాల్ పోసి వాళ్ళని పంపించాక మళ్ళీ ఇంట్లో పిల్లగాళ్ళకి టీ ఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపిచ్చి మళ్లీ స్నానం చేసి మా అబ్బాయిని ఇంగా స్కూలు పంపించేస్తాము. అమ్మాయికి మళ్ళీ ఇంటికాడుంటే అమ్మాయి ఇంగ తనకి తినిపించి తనకు స్నానం చే పిచ్చి తన్ను ఆడిపిస్తా హ్మ్ నా వరకు చిన్నగా ఇంగా మంచి ప్రిప్ పేర్ చేస్తున్నాం బెండకాయ టమా తనని అలా చేయాలి
ఉం
సరేలే లంచ్ నేన్ ప్రిపేర్ చేస్తా
మిమి ఇవాళ బెండకాయ చార్ చేసాం
ఉహుం
పూరి చేస్తుంది సేమ్యా సేమియ చే నం పూరీ చేసినం మ ఏం లేదు ఇంకేం చేస్తాం
ఇంకా అమ్మోళ్ళ ఇంటికెళ్ళాలని అడుగు చూస్తున్నాను పిలగాన్ని ఎసుకొని పండక్కే ల్ పండక్కి వెళ్ళి అమ్మోళి
పండుగ బాగా జరుపు ఒప్పుకుంటార మి మదర్ వాళ్ళ ఇంటిక్కడ
ఆ మా వాళ్ళ ఇంటికెళ్తే అది పండుగగగా జరుపుకుంటాం మా వాళ్ళు ఉన్నారు అక్కడికి ఇే పండ జ అసలు ఎప్పుడ వెళ్ళము ఈసారి వెళ్ళమని ట్రై చేస్తా సన్న పిల్లగాలు నేను వాళ్ళు ఫోన్ చేసి రారని పిలుస్తున్నారు మా సిస్ట రంది తను కూడా రమ్మంటుంది వెళ్ళాలి మేరె టెల్తూన్నారు
హుమ్
మీరు వెళ్తున్నారా
కాదు ఇక్కడ అత్తయ్యలింటి కాడని ఈసారి పండగ
అవునా
హ్మ్మ్
హుమ్
అని సమ్మర్ లో వెళ్తాం ఇక్కడే జరుపుకుంటాం
పిల్లగలంటారా
ఆ ఉంటారు ఇస్టర్ వాళ్ళ పిల్లలు ఇలాంతా ఉంట తబా
ఆ మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు
మ మమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు
ప్పుడేమేశారు మరి
చెప్పు మొక్కజొన్న వేసారు
పనులను పెడతారా వాళ్ళు చేస్తారా
బళస్త బ వల్లే తీస్తారు మాదరే ఇస్తది మా నానప్ప పాలు బిజినెస్ చేస్తాడు మా మమ్మీ వ్యవసాయం చేస్తాారు
ఎన్ని కేజీలు ఉన్నాయి్ గేదలున్నాయా
ఆ గేదాలు ఉన్నాయి మాకు
ఆహా మీ వారేం చేస్త
ఇ ఆ మా సార్ డ్రైవింగ్ చేస్తా డ్రైవింగ్ చేస్తాడు
స్కూల్కి వెళ్తాడా
ఆలేదు త్రీ ఇయర్సే అంతే మా బాబుకి
ఆహా
ఇంట్లోనే ఆడుకుంటా ఉంటాడు అంగన్వాడికి వెళ్తా ఉంటాడు
ఆహా
మీ పాప బాబు
మా బాబు స్కూల్ క ఇంకా నెక్స్ట్ సమ్బర్ నుంచి చెప్పాక జాయిన్ చెయాలి ఇప్పటి వరకు అంగన్వాడికర్లు వెళ్ళేవాడు అ మన రీసెంట్ గా తీసుకు కెళ్తే ఈ ఈ సమ్బర్ వరకు ఆగండి తర్వాత జాయిన్ చేయొచ్చు ఓకే ఇంక ఎన్నోలుంది స్కూల్ స్కూల్ ఆఫ్చెంరంట అంట చెప్పారు
హ్మా
ఈన్ని సమ్మర్ అయిపోయాక జాయిన్ జేయాలి మా పాపా చిన్న పాపే వన్ ఇయర్ పాప
హ్మా హా మీ సార్ ఏం జేస్తారు
రోడ్డు కాంట్రాక్టర్ వర్క్ చేస్తారు
ఉహు మీ అత్తయ వాళ్ళు మామ్మయ్య వాళ్ళు గెట్లా
వాళ్ళంతా వ్యవసాయం ఇంటి కాడ ఆ వ్యవసాయం అంటే వ్యవసాయం చేసుకుంటారు గేదెలు ఉన్నయి ఒక నాలుగేదులు ఉన్నాయి ఇ వాటి పన్లో ఉంటాం క్లీన్ జేయటం అద సరిపోతుంది పిలగాలతోటి బర్రిగొడ్లికి
హ్మ్
మా వదినవాల అప్పుడప్పుడు వస్తారు మా మా అక్క వాలొస్తారు ఆ ఏంటి ఇంకా ఏం సంగతులు
ఇంకా మేము ముగ్గురు సిస్టర్సు ఒక బ్రదర్సు
హామ్ హ్
అందకి మ్యారేజ్ ఒక చిన్న సిస్టర్కి ఇద్దరు బాబ్‌ పెద్ద సిస్టర్కి పెద్ద సిస్ ఇద్దరికి ఒక్పాప బాబు అన్నయ్యకి ఇద్దరు పాపలు
హ్మా హ్మా ఉంటారా వాళ్ళు మంచిగనే
ఉమ్
త్తారా పన్నకి
హ్మ్
హ్మ్ హ్మ్ హ్ బాబు పేరు
సుభాష్
అవునా హ్ బాబు మంచిగా ఆడుకుంటారు. అందరితో టి ఏటన్న ఎవరన్నా ఇంటికన్న వెళ్తే
హ్ ఆడుకుంటాడు. బానే ఆడుకుంటాడు. అల్లరీ బాగా చేస్తా ఉంటాడు. మస్త్ అల్లరి చేస్తాడు. మీ పాప వారకు అ చికాకు చేస్తదా ఆడుకుంటా
చికాకు బాగా అంత లేదు పాప ఒకటే కాళ్ళు ఇప్పుడేగా వచ్చింది. ఏం గాదు ఎక్కూత మీరు ఎక్ కంటే అల్లరి బాగా చేసుద్ది
హ్ హ్ హ్
కొంచెం బాబు మాత్రం బెటరే ఉ ఇప్పుడు కొంచెం పెద్దొడు కాబట్టి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితుందిగా ఆ బాబు బానే ఉంటాడు. పాపతోనే కొంచెం ఉ ఏది పడితే అది నోట్లో పెట్టుకోవటడం. మేట్లు ఎక్కడం ఇంకా అసలు ఆగదు. కాలు చిన్న పాపగా ఇంగా ఇంట్లో పని చేసుకోవటం టం పాప ఇక్కడ థియేటర్ ఏలుద్దాము అని అలా చూస్తూ ఉండాలి.
మీ పాప పేరేంటి
దృతికా
హ్ హు బాబు పేరు
శ్రేయాంశు పండక్కి షాపింగ్ అలాం ఏమన్నా చేశారా
ఆ లేదండి చేయలేదు
ఉ ఇంట్లోనేనా
ఆ ఇంట్లోనే అంత ఏ ఎక్కువ బచ్చాలు పచ్చళ్ళు ఇవే గాదా
హ్ హు
హ్
ఉ ఓకే నెక్స్ట్ ప్లాన్ రంజాన్ స్పెషల్ ఏమన్నా
రంజాన్ మనక ఏమి ఉండదు మ మనకు స్పెషల్స్ ఏమి ఉండవు
అ
అ
ఎప్పుడన్నా ఏం చేస్తున్నారు
లేదు మా సారు బయటికి వెళ్ళాడు బాబాయ్ లేసాడు
హ్యాపీ గా అడుకుంటాడుగా బా ఉ
మీ పాపే ప అంటే ఉగ్గు చేస్తారా లంచ్ పెడతారా
ఉగ్గు అనేది సిక్స్ మంత్స్ ద దాకా ఒక ఎయిట్ మంత్స్ వరకా చేస్తాం చేసాం తర్వాత ఇప్పుడు కనిమ పెడుతును
హ
మంచిగా తింటుంది అన్నం తింటుది మార్నింగ్ ఇడ్లీ దోశ అలాంటే పెడతా ఆ తర్వాత ఎకి మధ్యాహ్నం కొంచెం ఆ పప్పు చేసి పప్పు కొంచెం లైట్గాేసి కొద్ది నెయేసి పెడతాను ఆ తర్వాతకి మళ్ళీ కొంచెం పెరుగనేవిే స్ మలి పెడతాను మళ్ళ ఈవినింగ్ కూడా ఎ తర్వాతకి మే ఇంకా త్రీ గట్లా ఒక ఎగ్ మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ అది ఇస్తే ఎగ్ కూర్చొని తినెద్ది మంచిగా ఒక ఫ్రూట్ ఇస్తాను ఫ్రూట్ తినెద్ది